ఆ సిరి
ఆ ఇందూ
ఇంతకి ముందు కూడా హలో హలో అన్నావా
లేదు లేదు
ఆ అలా అయితే పర్లేదు ఇనిపించలేదేమో అని
మ్
మ్ కానీ నాకు ప్రియాంక అక్క పాప విషయంలో కూడా అలాగే చాలా బాధ అనిపించింది సిరి
అయినా ఎందు
ఎవరి నెగ్లజెన్సీయో తెలీయదు అది డాక్టర్ నెగ్లజెన్సయో పేషెంట్ నెగ్లజెన్సయో త్రీ డేస్ కే ఇలా అయిందంటే అసలు నమ్మబుద్ధేయట్లేదు తెలుసా
అదేనే ఫస్ట్ పుట్ననప్పుడు బానే ఉందా
ఫస్ట్ పుట్టినప్పుడు బానే ఉందిరా ట్యూస్డే పుట్టింది తను
మ్
ఆ
అడి ఏమైందట
ఏమైందో తెలిదు మాకు ట్యూస్డే పుట్టిందని మెసేజ్ చేసింది
ఉ
అయితే వెన్స్డే మళ్ళీ తనే మెసేజ్ చేసింది ఇలా పాప చనిపోయింది అని ఉ అది క్లాస్ గ్రూప్ లో
మ్
మ్
అయ్యో
అమ్మ మా ఇంటికి పిల్లో కోతో ఏదో వచ్చింది సిరి
తరుము
తర్మాను వెళ్ళిపోయింది
ఉ
పిల్ల తెలీట్లేదు కోతో తెలియట్లేదు నేనైతే పిల్లనే అనుకుంటున్నాను వెళ్ళిపోయింది కదా ఆది చాలు
ఉ
కానీ ఏం కెలికింద అని భయం
అయ్యో డోర్ లేవ ఏమి
అరే నేను డోర్ ఎసను రా
మరి ఎలా వచ్చింది
దగ్గరకేసను డోర్
తీసుకొని వస్తుందా.
ఆహ్ తోసుకొని వచ్చస్తుంది
గేడెట్టుకోవాలి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా
అదే రా నేను యాక్చువల్లీ చాలా వేడిగా ఉంటాను సిరి రూమ్ టెంపరేచరు నీకు చెప్తే నమ్ముతావు లేదో చాలా ఎక్కువ ఉంటుంది.
హ
ఎలా తెలుసా మనం బయటికిెళ్ళ వస్తామా అగ్గిలా తగులుతుంది సిరి
ఊ
అగ్గే సేమ్ మనకి అగ్గి ఎలా తగల్తది
హ హు
హమ్
విండోస్ తీసుకోవాలంటప్పుడు.
విండోస్ తీసుకున్నా ఏంటో అందుకని నేను బయటే వర్క్ చేసుకుంటున్నాను
హ
హమ్ నేను ఎప్పుడైనా చూడు బయటే వర్క్ చే చేసుకుంటాను తెలుసా
ఉమ్
హమ్ టెంపరేచరు
అబ్బా నైటుకి చపాాతీ అట
అవునా
చిి పూరి అం అంట నైట్కి
పూరి తింటే కడుపులో తిప్తది కదా
అదే నా బాధ
నీకేమి అనిపించదా
నాకు కడుపులో తిపుతుంది పూరి నచ్చదు
కదా
హమ్ ఉదయం శాండ్విచ్ ఎట్టారే లాగా కడుపు తిప్పేసింది కళ్ళు తిరిగిసినాయి
అవునా శాండీ అంటే అలాగా చికెనా
ఏ చి కాదు బ్రెడ్ ఉండదా నార్మల్ బ్రెడ్ ఆ బ్రెడ్ ని టోస్ట్ చేస్ స్తారంటే టోస్ట్ చేసి ఇది ఉంటది కదా గీ
అవును అదే
నెయ్యి వేసి దాన్ని డోస్ చేసి దాని మధ్యలో ఏదో సంథింగ్ కూరగాయలు ఉల్లిపాయలు ఏవేవో పెట్టారు
అవునా
ఆ
వెజ్ సండ్విచ్ వచ్చేనా
విజ్ సాండ్విచ్
ఆహా
రెండు బ్రెడ్స్ అందులో సంథింగ్ అదే శాండ్విచ్
అవునా చలా ఉంది
వాస్ ఎ
ఇంకా చెన్నై ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంది బాగుందా
ఏం బాలేదు నాకు నచ్చలేదు
అవునా
అ
ఫనీ లేరా కోర్స్ కంప్లీట్ అయిపోతే ఒక సర్టిఫికేట్ అయినా వస్తుంది అవును మన మనీ రిఫండ్ చేసేస్తారా
చేస్తానన్నారు
చెప్పారా
అ
ఇదే లాస్ట్ కదా ఏమంటున్నారు క్లాసెస్ గురించి సార్స్ వాళ్ళు
అదే డెమో ఇమ్మన్నారు రిపోర్ట్ రా తమల్ న రాశి మండే టీవీలో చూపించాల ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలంట
అ
మ ఇంటర్వ్యూస్ ఉంట ఫోర్ ఫోర్ స స టీరియస్ అడుగుతారంట ఈచ్ వన్ ఫోర్ సినారిోస్ చెప్పాలంట
హ
న చి నారియోస్ ఏ ఎవడైట అడుగుతాడో తెలీదు
అదేలే
నాలుగు నాలుగు అడుగుతారుంట అంటే ఒక్కొక్కరు నాలుగు నాలుగు నాలుగ వేసి అడుగుతారు
ఆహా అందులో ఏం అడుగుతారో పరు
జయలీదు
అయ్య బాబోయ్
ఏ ట్రే బోబోయ్ అనుకున్నా నేను మళ్ళీ గ్రూప్ డిస్కషన్స్ అట మ కొంచెం ఇంటర్వ్యూస్ అట ఆ ఏటేటో చెప్తున్నారు
కానీ చాలా నర్వస్ గా ఉంటది కదా
ఆ నాకు తెలుసా
అవునా అంటే మనకి ఎవరైనా అడిగే ముం దలా అనిపిస్తుది
అంటే వాళ్ళు మనల్ని అడుగుతారు కదా మనం వాళ్ళు చెప్తాము అని చెప్త ప్పిన సినారియో కరెక్ట్ అవ్వచ్చు కా పోచ్చు కానీ వాళ్ళు ఊరికే బ్లేమ్ చేస్తారు వెక్కిరిస్తారు తర్వాత ఏ ఎలా చెప్పింది అలా చెప్పిందని ఒకడు ఉంటాడు మా క్లాస్ లో ఆ ఒకడు ఉంటాడే బాబ్ ఊరికేే ఎక్కిరిస్తడు
ఆ
ఆ
కానీ ఏదైనా అలాగ మనం ఎక్కిరించు కొడు సిరి చాల తప్పు తెల్సు అందరూ ఒకేలా ఉండరు
ఆ వాడికి ఏం ఐతుందో మరి నన్ చూ తె
ఒక్కసారి ఏమైనా అంటే ఎందుకు నన్ను ఇలా ఇచ్చేస్త్నావని గట్టిగా అడి అడిగి
ఆడుగుతాను మే నాతో పెటు కోక నా కలాన్ చే అనా మాట్లాడకు నా నచ్చదని చెప్పచ్చు నీకు వచ్చినట్టు తీసుకోవాలి నేర్చుకోవాలి అంతని
ఆ ని నువ్వు నచ్చితే ఎంకరేజ్ ఎంకరేజ్ చెయ్యు లేకపోతే మానేయ్ గాని ఎక్కిరించాల్సిన అవసరం లేదు నీ ఎక్కిరింతలు నేను స్పోర్టివ్ గా తీసుకోను అని చెప్పాల్సింది
అదే చెప్ప
అయినా ఎంకరేజ్మెంట్ వేరు స్పోర్టివ్ గా తీసుకోవాలి అంటే ఒకటి రెండు సార్లు మనల్ని ఎవరైనా ఏమైనా అన్నప్పుడు ఎందుకులే ఫీల్ అవ్వడం అనుకుని మనం స్పోర్టివ్ గా తీసుకోవాలి కానీ కావాల్ కావాలి అని ఎక్కిరించినోని ఎందుకు మనం స్పోర్టివ్ గా తీసుకోవాలి చెప్పు
అంతే
ఏది మనం ఒకరి పైన కావాలని చేయ్ కూడదు కావాలని అనుకూడదు సిరి మనకెందుకు
హ
ఉమ్మ్ అయితే పూరి అనమాట హ ఎజాయ్
ఏ ఇద ఉండలే పూరిస్
యాక్చువల్లీ నేను మొన్న సిక్ లీవ్ పెట్టాన అని చెప్పాను కదా
జ
అయితే మా మేనేజరు ఈరోజు కూడా నన్ను వర్క్ చేయమన్నాడు.
మరి
ఈ రోజు వీకెండ్ కదా
అ
ఈ మంత్ చె ఈ మంత్ ఇవ్వరుసిరి ఈ మార్చ్ మంత్ లో ఎప్పుడైనా చూడు మార్చ మంత్ మనకి ఫినాన్షియల్ మంత్ కాబట్టి. వాళ్ళు మనకి శాలరీస్. అంటే ఒకవళ పెరిగిన ఎంత అని కాదు ఫైవ్ హండ్రెడ్ అయినా పెరగొచ్చు థౌసండ్ అన్న పర్ పెరగ వచ్చు కానీ ఈ మంత్ వాళ్ళు మనకి లీవ్స్ ఇవ్వరు
ఆ
లీవ్స్ ఇవ్వలేనప్పుడు నన్ను జాన్సన్ ఏమన్నాడంటే నువ్వు నీకు కావాలంటే లీవ్ తీసుకో ట వీక ఎండ్ అవి వీకెండ్ లో వర్క్ చెయ్యాలి అని అన్నాడు అన్నమాట
అ
హ
మరి చేసావా
ఆ ఈరోజు లాగిన్ అయ్యాను కానీ వెబ్సైట్స్ బ్లాక్ అ ఉండడం వల్ల అది త్రీ డేస్ అయింది సిరి ఇప్పటికి వెబ్సైట్స్ వర్క్ చేయట్లేదు
హ
అయితే నే నా ను వ వెబ్సైట్స్ వర్కు చేయట్లేదు మరి నేను ఇంకా లాగిన్ అయ్యి ఉండరా లేకపోతే వద్దా అని అడిగాను అనమాట.
అ
అడిగితే యూ కెన్ క్లోజ్ ఫర్ టుడే అన్నాడు.
అ
క్లోజ్ చేసే సార్ నాక ఎందుకు అంటే నేను ఏం చెయ్యి లాగిన్ అయ్యి చె
అంతే మండ్రి
వెబ్సైట్స్ వర్క్ చేయ్యకపోతే
మీ
అసలు అవ్వట్లేదు ఎర్రర్ ఇస్సు వచ్చేస్తుంది అది
ఆన్లైన్ కష్ అాల వెసైట్ పోడా
ఆ అంతేరా సేమ్ ఇప్పుడు మనం టెస్టింగ్ ఎలా చేస్తాము.
వాళ్ళు మనకి ఎవరు తెలుస్తందానికో పిచేసి బ్రౌజర్ లో పేస్ చేయాలి మామ్
ఆ వాళ్ళ మనకి ఇవారాల్ ఇస్తార ఇప్పుడు నాది వి ప్యాడ్ టెస్టింగ్ అనమాట వి ప్యాడ్ టెస్టింగ్ అంటే యాక్సెసిబిలిటీ టెస్టింగ్ చేస్ సి ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ చేసేస్తారు ఫిక్స్ చేసినవి మళ్ళీ వాటిలో కూడా మనకి ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేవా అని మనకి ఇస్తారనమాట అంటే రీ రీటెస్టింగ్ కాదు రీటెస్టింగ్ టీంగ్ మళ్ళీ వేరు ఇందులో మనకి ఏంటంటే అన్నీ ఒక ఒకసారే ఇ తరు నాకు అలాగా ఫిఫ్టీ ఫోర్ వచ్చాయి అన్నమాట
ఫిఫటీ ఫోర్ జయానా
ఆ ఫిఫ్టీ ఫోర్ యువర్న్స్ వచ్చాయ్
ఓఓ వన్ మంత్తా
తు వాళ్ళు ఏం చెప్పలే వన్ మంత్ ఇవ్వర్ర టైము
ఉమ్
వన్ మంత్ కన్నా చాలా తక్కువ ఇస్తారు
ఫిఫ్టీటీ ఫోర్ ఇయర్స్
ఉమ్ హుమ్ కానీ వన్ మంత్ అని ఏం లేదు కానీ వాళ్ళు ఇచ్చిన టైమ్ లోపు మనం ఇలా అంటే ఇలా చేసేయాలనమాట ఎస్టిమేషన్ ఇస్తారు ఇంత టైం కల్లా యూ షుడ్ డూ ఇట్ అని ఇస్తారు అనమాట
ఉమ్ చె పోతే
చెయకపోతే ఏంటి చేయకపోతే ఎందుకు ఇంకా చెయలేదు ఆ చెయ్యమని చెప్పాం కదా ఇది అది అంటారు అనమాట ఎంత స్ట్రెస్ అన్నా తీసుకోకని చేసేయాల అనమాట
ఉమ్
ఉమ్ అయితే అ అది అవి ఎన్విరాన్మెంట్ అనేది డౌన్ ఉండడం వల్ల ఆ యు
టైమ్ ఉంది కదా లాగిన్ అయ్యి చెయ్యాలంటే చేసుకోండ్ చ్చా
ఆ అదిమానిష్టం చేసుకోవచ్చు కానీ వీకెండ్స్ లో మనం ఎలా లోగినవుతం చెప్పు రోజంతా చాలా స్ట్రెస్ ఉంటదరా
అవును
అంత స్ట్రెస్ మనం తీసుకుొని తీసుకుొని అలసిపోతాం బాగా
అ
టైమ్ స్పెండ్ చేయడానికి ఉండదు ఎవరితో
అవును
ఉ మనకి ఇంకా టైమ్ లో లాగిన్ అవ్వాలి అనిపించదు
ఉ
ఏ నేను నా పాస్ మీద ఫస్ట్ టైమ్ రిజర్వేషన్ చేసుకున్నాను తెలుసా
అ
ఉమ్ అయింది ఉమ్ ఉ
అవును మ నీది అప్పుడు రెన్యువల్ అప్లై చేసావు కదరా ఆల్రెడీ పోనీ లే ఒకసారి చూద్దాం ఎందుకైనా మంచిది
ఉమ్
ఆ ఒకసారి అవ్వకపోయిందనుకో అప్పుడు ఆ అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు ఎందుకంటే నేను చూసాను రా ఒకరిది
ఆ
అది వాళ్ళు ఆల్రెడీ రెన్యయువల్ కి ఇచ్చారంట
హ
ఇ ఇస్తే అదేమైంది ఆమ యయుడి ఐడితో అప్లై చేసినప్పుడు రెన్యువల్ కి ఇచ్చారు కదా అని
అ
ఇంక అవ్వలేదంట
ఉమ్
ఉమ్ అది మేటర్ ఉ చూద్దాంండి ఒకసారి ట్రై చేద్దాం సరేనా
ఆ
ఒకసారి అయితయింది లేకపోతే లేదు
అ
హ కానీ నేను పని చేస్తాదా చేయదా అసలు అవుతందా లేదా నిజమేనా కాదా ఇంత ఈజీగా వచ్చింది కదరా ఈజీగా అంటే ఇప్పుడు టెక్ టెక్నాలజీ పెరిగిందనుకో
ఉమ్
కాని పంచస్త వస్తుదా చేయదా అనేసి నేను అనుకున్నాను భయపడ్డాను కానీ బానే పని చేసిందే
అంతే మరి మనకి అన్ని అక్సెసబల్ చా న్నరి మధ్య
అదే పోనీలే బాబు దేవుడి దే వల్ల బ్లైండ్స్ కి యాక్సెస్బుల్ చేస్తే మంచిదే
నిజమే మలాటలా అంత మ
ఇప్పుడు బ్లైండ్ లో కూడా కొంతమంది వెళ్లిి అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారా కానీ మనం అలావెళ్ళి అప్లై చేసుకోలేము కదా
అవును
అర్ధమైందా
అద ఆన్స్ ఆన్లైన్ సర్వీసెస్ మంచిదే
అవును
ఎందుకంటే మనల్లి తీసుకెళ్లేేటోళ్ళు పెట్టే వాళ్ళు ఉండాలి కదా
అలానే ఆన్లైన్ సర్వీసెస్ మంచిదే కానీ మనకి ఏంటంటే స్కామ్స్ జరగకూడదు సిరి మళ్ళీ